హలో
హాయ్ బ్రో
హాయ్ బ్రో ఆ తిన్నా బ్రో మీరు
ఆ తిన్నాం బ్రో ఇప్పుడే
ఏం చేస్తున్నారు
ఇప్పుడే వాకింగ్ చేస్తాన్నా బ్రో
ఓకే బ్రో
మీరెవరు
ఆ నేను సేమ్ బ్రో తినేసి వాక్ చేస్తా ఉన్నా
హా
డైలీ చేస్తారు అప్పుడు తిన్న తర్వాత వాకింగ్
ఆ బ్రో డైలీ అ టెన్ మినిట్స్ అట్లా వాక్ చేస్తార తిన్న తర్వాత
ఆ
ఆ
టే నైట్ ఒకటేనా ఎవ్రీ వాక్ తర్వాత ఎవరి మీల్ తర్వాత చేస్తుంటారా
అంటే నైట్ ఒకటి చేస్తా ఉంటాం ఇంకా అంతే
ఓకే ఓకే
ఉహు
హెల్త్ కాన్షియస్ మీరు బాగా
అట్లేం లేదు రో నైట్ పడుకునే ముందు ఉంది కొంచెం ఆ వాక్ చేస్తా ఉంట
ఏ జిమ్ చేయడం అలా ఏమన్ అలవాతుంద మీగు
బ్రో ఇంట్లనే
టే హోమ్ వర్క్ ఔట్ చేస్తారా
చేస్త
కె ఓకే
ఆ ఏం జదుకానరు బొ మీర్ హు
బ్రో నేను డిగ్రీ ఎ బ్రో డిగ్
డిగ్రీ ఎసారా
ఆ మీరు బ్రో
నేన డిగ్రీనే బ్రో ఇప్పుడు ప్రజెంట్ ఎంబిఏ చేస్తున్నా
కె ఒకే
ఆ
ఆపర్చునిటీస్ బానే ఉన్నాయా బ్రో ఎంబీఏ తర్వాత ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్
ఆ ఉన్నాయి బ్రో ఇట్లా బిజినెస్ అనల్టిక్స్ ఇట్ల మార్కెటింగ్, హెచ్ఆర్ ఇవన్ని మంచీ ంటే
ఓకే
ఆ
అంటే ఈ మధ్య అందరు ఎక్కువ ఓపెన్ చేస్తున్నార కదా ఎంబిఏ మీరు ఓపెన్ చేసారా లేదా డైలీ కాలేజ్కి వెళ్ళారా
నేన్ డైలీ కాలేజ్ కెళ్త బ్రో
ఓకే ఓకే
ఆ
అ ట్ల బ్రో మీరూ ఏ అట్లా ఏదన్న సెట్ రాసి జాయిన్ అయ్యారా కాలేజ్ కి లేదా
లేదు మేనేజ్మెంట్ సీట్ ఎల్లర్ ప్పుడైన
హమ్
అ ఎగ్జామ్సే రాయలేదు ఎంట్రన్స్ ఎగ్జామ్సే రాయలేదు మ్యనేేజ్మెంట్ కోటలోనే ఎల్లా
ఒకే ఒకే ఎలా ఉంది బ్రో కాలేజ్ లైఫ్ బాగుంద
ఆ బాగుంది బ్రో అంతా
మ్మహ్
కాలేజ్ ఎన్విరాన్మెంట్స్ అంత అ మొత్తం ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అంత బానే ఉన్నారా అంత బాగుంది
ఓకే ఓకే కాలేజ్ వలే కల్పిస్తారా ఆ జాబ్ క్రియేషన్ ఏమన్నా ఆపర్చునిటీస్ అలా
సో ఈఫ్ అందులో మనం సెలెక్ట్ అయ్యి మంచి కంపనీస్ కు తీసు కెల్లొచ్చు
ఆ
చెప్పారు కాలేజీకైతే ప్లేస్మెంట్స్ వస్తాది అన్నారు
అవునువును ఓకే
అందులో మనం జేసుకోవచ్చు
ఎట్లా అంటే ఇది మేనేజ్మెంట్ అన్నారు కదా చిన్నప్పుటి నుంచి చి అమ్మతో మందాప ప్రైవేట్ ఏనా గవర్నమెంట్ స్కూల్లోగదారా
చిన్నప్పుడు నే టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్ కులే
ఓకే
ఆ ఇంటరు ప్రైవేట్ కాలేజ్ ఇకా డిగ్రీ కూడా ప్రైవేట్ కాలేజ్
ఓకే
ఆ మీరు మీరు బ్రో
ఆ నేను కూడా అంతే బ్రో నాది ది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు కు ప్రైవేట్ కాలేజ్స్ చదివినాం తర్వాతా గవర్నమెంట్ స్కూల్స్ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు జిల్లా పరిషత్ అనమాట హై స్కూల్ కుల్ మ్మ్ తర్వాత ఇంటరు బయటే ప్రైవేటు ఇంకా డిగ్రీ మామూలుగా వస్తది కదా ఉమ్ దానికిద కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యాం బ్రో
ఆహా
మీకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం బ్రో బాగా
నాకు ఇప్పుడు అకౌంట్స్ అంటే చాలా ఇష్టం బ్రో నంబరింగ్ అంటే
అవునవును అంటే మీకు చిన్నప్పుడు మ్యాస్ ఇష్టం ఉండేదా
ఆ మ్యాస్ అంటే అంత ఇష్టమే అంతేం లేదు బట్ మ్యాస్ కి దీనికి చాలా డిఫెరెంట్ ఉంటుంది
ఓకే
ఉమ్.. సో అలానే అకౌంట్స్ అంటే కొంచెం ఇష్టం
ఉమ్ అప్పుడు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉండేది బ్రో
ఎప్పుడు గురు
చిన్నప్పుడు అంటే స్కూళ్లు కాలేజీలు
స్కూల్లో అవునవును స్కూల్ల్లో అంటే తెలుగు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేవాడిని
ఓకే
ఆ తెలుగండి బాగా
అంటే తెలుగు అంటే పద్యాలు ఇక్
అవునవును అవునవును పద్యాలు ఇవన్నీ
నేర్చుకునేవారా ప ద్యాలు అది మొత్తం
పధ్యాలు మొత్తం అవి అన్ని నేర్చుకున్నాను
ఆ
ఆ
అంటే గ్రామ మర్ కూడా బాగా టచ్ ఉందా మీకు తెలుగు గ్రామర్ మొత్తం
అవును బ్రో బాగా టచ్ ఉంది అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుగు అంటే బాగా అంటే చాలా కష్టం అనమాట
ఉమ్ అవును అవును బ్రో
తెలుగు
కష్టమ బ్రో నాకైతే చాలా కష్టం ఉండేది బ్రో అంటే రాసినప్పుడు ఇప్పుడు అంటే చదవడానికి వినడానికి అట్లా ఓకే బట్ రాసినప్పుడు నాకు కొంచెం అంటే వత్తులు మిస్ అవడం దీర్ఘాల మిస్ అవడం అలా ఎక్కువ అవుతుంది అనమాట ఆ ఐ ఇంట్లో కూడా తిడుతుండేవారు అనమాట
ఆహా
రాదు ఇంక నువ్వేం చదువుతావని చాలా సార్లు తిరుతుండేవారు
అందుకే ఇంట్రెస్ట్ ఎక్కువ అది దాని మీద ఫోకస్క్ చేస్తే ఎందుకంటే చిన్నప్పుడు ఈ తెలుగు అంటే బాగా ఎసవను
అవున
మీకు ఏది ఇష్టం బ్రో ఎక్కువ సబ్జెక్ట్ చిన్నప్పుడు స్కూల్లో
నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం బ్రో తర్వాత ఇంగ్లీష్ కూడా ఇష్టమే
ఆహ మ్యాథస్ బాగా చేసేవారా రో చిన్నప్పుడు
ఆ బాగా చేస్తున్నార పర్లేదు బాగానే చేస్తుంటి
ఆహా
ఆ ఇంకా ఇంగ్లీషు ఎలా అంటే ఇంకా మాకు టీచర్ అంటే నేను చదివినప్పుడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ టీచర్ అదేదో అలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ట మంచిగా మాతో క్లోజ్ గా ఉండి అలా వాళ్ళదారా ఇట్లా ఇంగ్లీష్ కొంచెం ఇష్టం ఎక్కువ అయి కొంచెం బాగానే నేర్చుకున్నప్పుడు
అవు మీరు మ్యాథ్స్ ఇంగ్లీష్ అంటే ఇంజనీరింగ్ అవుదాం అనుకో
ఇంజనీర్ అని లేదు బ్రో నేను ఏదో టీచర్ అవ్వాల అనుకున్నాను బట్ అన్ని ఇంకా వేరే ఏదో కోర్స్ చేస్తున్నాను చూడాలి బ్రోటీ టీచింగ్ అంటే మనం టీచర్ అవ్ల్సిన అవసరం బయట ఎక్కడన్నా కూడా టీచింగ్ చేయచ్చు మేబి లైఫ్ లో అలా అంట ఆ ఒప్పోర్ట్యూనిటీ ఎప్పుడనవస్తే చూడాలి బ్రో
ఆల్ ది బెస్ట్ గురు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో
ఆ
అది మీకి తెలుగు బాగా ఇష్టం అంటే అంత వచ్చు అన్నారు కదా మీరు ఎప్పుడన్నా కవిత్వాలు అలా ఏమైన్నా ట్రై చేశారా బ్రో
కవిత్వాలా ట్రై ఏం చేయలేదు కానీ
హా
ఒకా కథలు రాసేవాన్ని బాగా
అవునా
ఆ
అంటే ఎలాంటి కథలు బ్రో అంటే జోనార్ ఉంటది కదా ఈ టైప్ అని
ఒక చిన్నపిల్లలు ఒక పల్లెటూరులో ఎలా ఉంటుంది
అవును
చిన్న చిన్న కథలు రాసేవాని
ఆ
స్కూల్స్ లో కాంపిటీషన్స్ పెట్టినప్పుడుగా నేను తెలుగులో కథలు రాసి బానే
ఆహా మంచి ప్రైజులు కొట్టేేసారా
ఆ ఫైర పిచ్చగోరు
ఆ హ
ఏమన్న సెలబ్రేషన్స్ ఉన్నో డు పెట్టారు వంటివి కాంపిటీషన్స్ సో ఎలా అయితేనే చేసెవాన్ని.
అంటే మీరు ఇంకా సాహిత్య అంటే పద్యాలు బాగా చదువుతారా అంటే
అవునవున్ బ్రో అవున రిధమ్ తో బాగా మంచిగా అ భేస్ వైస్తవ్ గా
ఆ దీర్ఘాలు ఒత్తులు అవన్నీ
తెలుగు పద్యల్లో బాగా చెప్ పేవాన్ని బ్రో మా క్లాస్ లో నేనే బాగా చెప్ చెప్పేవాడ్ని తెలుగు పద్యాలుంటే
ఆ మరి అలా అయితే. అది టీచర్ మీతోనే చేపిస్తుండే వారు అట్లయితే
తెలుగు పద్యాలన్ని నేనే చది ఇవన్నీ ఇనీపించేవన్ని స్కూళ్ళలో అందరి కి
ఓ హొ ఉందా
ఆ
మరి అట్లా ఆ సైడ్ ఏమన్నా ఇట్రసీ సైడ్ అట్లా వెళ్ళాలి అనిపంచ లేదా. మీకు
ఆహా లేదు లేదు బ్రో
హా
అలా ఏం అనిపించట్లేదు
ఉహ్మ్ హు జస్ట్ ఊర్కే ఇష్టంతో అప్పుడు నేర్చ్
ఆ అవునంతే టెంత్ వరకు అంతే బ్రో తర్వాత నుంచి ఇంకావన్ని ఇంకా అకౌంట్స్ మింద ఎక్కువ ఫోకస్ చేశాను.
అవున బ్రో
వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి. ఇంకా దీని మీద ఫోకస్ చేస్తూ వచ్చాను.
ఓకే ఓకే బ్రో
ఆ
అంటే ఇప్పుడు మీకు ఆ తెలుగు ఇష్టం అన్నారు కదా వి ఇట్లా పద్యాలు అవి సినిమా పాటలు అవి విం టుంటార ఎక్కువ బాగా
ఆ ఓల్డ్ సాంగ్స్ వినేవాని బ్రో ఎక్కువ తెలుగువి
ఓల్డ్ సాంగ్స్ వింటుంటారా.
ఆ ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ వినాలనిపి
ఆ ఇప్పుడు బ్రో ఇప్పుడు వింటుంటారా. ఇప్పుడు కొత్త పాటల్
కొత్త పాటలు కూడా అప్పుడప్పుడు వింటాను బట్ ఓల్డ్ సాంగ్స్ అంట్ టే దాంట్లో మంచి లిరిక్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే పాటలన్నీ అంతేం బాగుండవూ
ఆ అవును
అవునవును అప్పుడంటే ప్యూర్ తెలుగు మంచి మంచి మంచి పదలు వాడి బాగా అర్థం ఉన్న పదాలు రిలీజ్ సని
అవును
బాగుంటాయి
ఆ తెలుగు పాత పాటలు చాలా బాగుంటాయి
ఆ అవును మీరు వింటారు ఎదురు పాటలు
ఆ నేను అన్ని వింటా బ్రో పాతవి కొత్తవి అన్నీ అంటే మ రిలాక్స్ ఉంటందిని అలా అలా అలా హ్మ్
హ్మ్
అవు ఓకే బ్రో
బై బ్రో
ఓకే బ్రో బాయ్ అ